ఆ చిన్నగనే మాట్లాడండీ పెద్దగా ఏం మాట్లాడకండీ
ఏ చిన్నగనే మాట్లాడుతానండీ
అంటే తునికాకూ ఎండాకాలం తునికాకు కోత్తరు గదా మీరు గూడా కోస్తరు అన్నట్
ఆ కోస్తామండీ
మరి మీకు బండేడ్లు లేవు ఒక్కదానివే గదా మరి ఒక్కదానివి ఎట్లా ఆడివికి పోయి కోసుకొత్తవ్
ఇగ ఎట్టనో ఇంతంతా కోసుకొని నెత్తిన పారేసుకొని అత్తనండీ ఎట్ల బతుకాలి ఇగ
ఉహు
ఎ గింతంతా కోసుకొని నెత్తిన పారేసుకొని అత్త ఎట్ల బతకాలండీ ఇగ ఏం లేదు గదా గిట్లనే గదా బతికేది
కొంచం బండేడ్లు ఉంటే దాని మీద పోసేసుకుంటే కొంచం అలకగ అయితది గదా
ఇగ మనకి ఎవలు తీసుకపోతరండీ ఇగ ఏందో అట్లా తల్లాడు కుంట పోవాలె గింతంత కోసుకోవాలె నెత్తిన పారేసుకొని చాతనై చాత కాకుంటా మోసుకొని రావాలె ఎవ మనకు ఎవలూ మన బండా మన ఇంటియా ఏమన్న యేసుకచ్చుకొన్ కష్టం మోసుకచ్చుకుంటం ఇగ బతకాలనుకుంటే గాట్నే మోసుకొచ్చుకోవాలి ఎవలు ఎత్తుకత్తరు
తోటీ పోతే అన్ల ఎసుకొని రావచ్చు గదా కొంచం అలకగా అనీ అంటాన
ఎవరు తీసుకుపోతారండీ ఎవడు తీసుకపోరూ ఏ గిట్టనే ఎట్నో అట్ల పోవాలె మోసుకచ్చుకోవాలి కట్టమో నిట్టూరమో అనుకుంట బండెడ్లు ఉన్నోళ్లు ఎవలు తీసుకపోతరు
మీ అమ్మ వాళ్ళది ఎక్కాడ మీ అమ్మ వాళ్ళది ఎక్కడా
మా అమ్మ వాళ్ళది ఇక్కన్నే ఈ ఊరే మా అమ్మ వాళ్ళది మా నాన లేడు మా అమ్మ లేదూ
ఆ తోడ బట్టినోళ్లు గూడ ఎవరు లేరా
ఆ తొడబుట్టినోళ్ళు ఉన్నరు ఒక్కలు ఉన్నరు వదినలు ఉన్నరు బాబాయిలు ఉన్నరు అందరు ఉన్నరు కానీ తోడ మా అయ్య లేదు మా అమ్మ లేదు
ఉహు అమ్మ కూడా చనీ పోయిరా
అందరు చనిపోయిరు మా అత్తలేదు మా ఆయన లేదే ఎవడులేదు
హ
ఓ ఆ
ఇంక ఏంటి విశేషాలు ఇంకా అంటే అ మీ ఇప్పుడు మీ బిడ్డ గిట్లా ఏం భోజించాగ మయ్యలేదా అండి
ఇచ్చిన అండి ఒక్క కోడుంటే జంగ జంగాయప్పకి చెప్పిన
ఉ హ్ వాళ్ళ ఏమన్నా పెట్టిరా మరి
ఆ ఒక్కరు పెట్టుకున్నారమ్మా
ఉ ఏంటిది ఏం పెట్టిరు అందులో ఆహా మరే పో ఆ
కొత్త పొడిస్త ఇక అలేే ఒక్కలు చేసుకొని పెట్టుకుంటారు ఇక తతిమలు ఇద్దరు పెట్టుకోలే తేసుకోలే పె ాల
ఉ హ్ మరి ఈ మధ్య లొ ఏమన్నా ఫంక్షన్లు జరిగినయా
ఇక ఫంక్షన్లు ఏమి లేదిగ ఆ దేవుళ్ళ కాడికే పొయినా
హ
దేవుల్ల కాడికి ఊరికే పోయినా రెండు దేవుళ్ళ కాడికి
అ అక్కడ మన వేములవాడలో కూడా గుడి కొత్తగా చెత్తాండే కదా మరి చేసుడుఅయిందా
అదా కాలే కాలే ఇంకా కాలే ఇంకా అది అట్టనే ఆ గుడి అట్టనే ఉన్నది అది ఎక్కడది అక్కనే ఉన్నది ఆ గుడి అట్టనే ఉన్నది ఇక రెండు దేవుల కాడికీబొయినా మంచిగానే ఉన్నది కానీ ఇగ ఇక్కడ ఒకనాడు ఫంక్షన్ అయింది కదా
ఆ
ఇక ఫంక్షన్ అయిపోయింది ఇక ఫంక్షన్ అయిపోయినాక దేవుల కాడికి పోయినా
ఏం ఫంక్షన్ జరిగింది
మబ ట
ఎవరెవ ఎవల్ది
శారీ ఫంక్షన్ ద స జరిగింది
ఎవరిది అది అంటాన్నా హ అంటే మీ బిడ్డ బిడ్డ ద
ఆ బిడ్డ బిడ్డదే
మరి ఏం పెట్టారు మరి మీరు అమ్మమ్మ కదా
ఆ పెట్టినామండి పదివేల దాకాయినాయి బట్టలు అవి ఒకటి ఒకటి పెట్టి బట్టలు పలహరాలు చేసి పెట్టిన
ఆహ బట్టలు తీసుకొచ్చి బట్టలు అంతే కదా మనకున్నంత అక్కనే మనం పెట్టాలి వాళ్ళకు లేనిది మనం యానుంచి తెచ్చి పెడతాం కాని అట్లయినా పదివేలు పెట్టిరంటే ఉ పదివేలు పెట్టిరంటే గ్రేటే కదా
ఆ
హ
ఇక అటు కొన్ని అయినాయి చిన్న బిడ్డకు ఇదివల్ దాకబెట్నా అ దేవుళ్ళకు
ఆ
దేవుల్లకు ఐదు వేల దాకా అయినాయి దేవునికి బేడు ఈడవన్నీ ఏం చేసిన బట్టలకు బేడికి ఐదు వేలు దాకా అయినాయి దేవునికి
అంటే బేడి ఎందుకు అంటాన్న
బేడి రాజేసునికి దా దేవునికి దారుణం చేయించుకున్నది కదా
ఆ
దార్ణ జేయిచుకున్నందుకు బేడి చేంచేసిన బట్టలు దీస్కున్నా ఆయన ఒక టవల్ దీ స్కున్నా
కాదు బేడీ రాజేనని ఎందుకు వాళ్ళ పెద్దవాళ్ళు ఎవరు లేరా మరి
పెద్దవాళ్ళు ఉన్నారు గాని పెద్దవాళ్ళు ఎసుకున్నారు గాని పెద్దవాళ్ళక్ వాడతినయ్ అట కట్ట ఎంచుకున్న గాని పెద్దవాళ్ళు ళ్ళు బయటికి వత్తలేరు ఆ నలుగ దిక్కిర గూడా ఆమెకి ఏమ్ అనిపిత్తలేదు మూడు సంవత్సరాల బట్టి నా బిడ్డమీదబడి ఆగం ఆగం జెత్తంది
ఆ..
ఆగం ఆగం జేసి అంత ఆ ఆటు ఇటు యాక్సిడెంట్ అవుడు ఇదవుడు అదవుడు బాయల దీనికిత్తుడు అటు ఇటు చేసిండు రాజన్న
ఆ
చేసెటాల్లకు అమ్మో ఇట్టన అనుకొని మళ్ళమొ స్నానం చేసి ఆ బాయిలక్ కెళ్ళి బయటకెళ్ళినంక మళ్ళా తానం చేసి మళ్ళా మొక్కుకున్నాక ఆయనదేం అయిన్నాక ఇగ మళ్ళ ఇగ నాకు ఫోన్ చేత్తే ఐదు వేలు గొట్
మ్మ్మ్
ట్టిట్ న్నండు కొట్టిత్తే బేడిగిట్ట జేయిచుకొని బటల్ ఇ ఇట్ట తీసుకొని ఇగ ఓయిన్ పోయి చేయించుకొన్ వచ్చింది చేయించుకొని వచ్చింది చేయించుకొని వచ్చినాక మళ్ళా మళ్ళా అలా కొడు కాడికి ఐలేన్ కాడికిఐ ఐలెన్ మల్లన్న కాడికి కొరెల్ మల్లన్న కాడికి మళ్ళీ అక్కడ ఓయ్ వచ్చింది ఇగ దేవుళ్ళ కాడికి పోయొచ్చిన
ఆ
కుంటాంది
కాదు ఇప్పుడు రాజన్న మాయ తోటి రాజన్న బీడు ఎయించుకొచ్చిరు మళ్ళీ వీటి ఇటి ఎందుకు ఓయినట్టు
ఆ అల్లకు ఉన్నాయ్ ఉన్నాయ్ బోనాలు పోత్తరు కదా
ఆ బోయలేని బోనాలు ఓత్తర వాళ్ళు
ఆ అయ్ లేని బోనాలు ఓత్తాంది గలా పోత్తాన్లని ఇప్పుడు ఆడికి ఇది ఓంది తప్పది ఆ
మ్మ్మ్
ఐలేని కాడికి ఓయి ఆడ పట్నం వేసి ఆడ బోనం జేసి పట్నం వేసి ఆడ దర్శనం జేస్కొని మళ్ళా కొరేలు కాడి ఓయి మళ్ళా అక్కడ బోనం జేసి మళ్ళాడ గంగరేగు చెట్టు కింద మళ్ళ కొరేలు కాడ గంగరేగుచెట్టు కింద మళ్ళా పట్నం వేసి మళ్ళ బోన జేసి దర్శనం జేసుకొని అచ్చింది
ఆ
మ్మ్
మరి ఆ పెద్దామే ఇంట్లో పెద్ద ఆమె ఉన్నది కదా మరి పెద్ద ఆమె నేనున్నక మరి వాళ్ళు ఏమ్మట ఎందుకు పడతనవ్ ఎందుకు చేత్తనవు పెద్దామె అన్న అంటలేదా
వత్తలేదు వత్తలె జాతర గూడా రా అక్కడ గూడా రాలే ఐలేని కాడికి రాలే కొరేల్ కాడికి రాలే
హ్మ్
రాలే ఇగ ఈళ్ళె ఇగ ఇక మాకు అంతా పానం ఇసుకుతాంది ఎట్లా ఎంకట అనుకొని ఇగ ఇల్లు తెగచ్చుకొని పొయ్యి పట్నంకి రావాలని ఇగ ఈయన కాడికి పోయినాక ఆయన కాడ తప్పదు కదా అనుకొని అయన కాడి పోయినామ్ ఇంగ లేసొచ్చె రెండు దిక్కుల
పట్నాలు అంటే దేవునికాన్నే వెయ్యాల ఇంటి దగ్గర వేసుకోరా
అ అ లేదు లేదు అబ్బా ఆడయ కొన్ని రోలు ఎసుకున్నాక మన అల్లువాటు ఉన్నాక మన ఇంటి ముంగట్ వేసుకుంటాం మ్ కొన్ని రోజులు మన సాధన ఏలా ఇంక అక్కడ వేసుకున్నాక మనకి ఎల్లువాటు ఉంటే ఇక్కడ వేసుకుంటాను మొక్కుకుంటే ఐదేళ్లకి ఒక్కసారి అక్కడ ఏత్తర్ అని మొక్కుకొని వచ్చిండు మూడేండ్లకి ఒక్కసారి మళ్ళా సంవత్సరం మళ్ళా ప్రతి సంవత్సరం మళ్ళ ఎదురుపట్నం వేసి రావాలి ఎదురుపట్నం వేసినాక మళ్ళ ఐదే ఎండ్లక మూడే ఎండ్లక అది చేసుకుంటాను మొక్కోవాలి ఇగఆడ్ ఇగ
మ్మ్
ఇంగ లేకుంటే ఇక మనకు వెల్ వాటు ఉంటే మన ఇల్లు గిల్లు అయినాక అన్ని వెల్ వాట్ అయినాక ఇంక ఇమ్మట వేసుకుంటాం తండ్రి మళ్ళ ఆయన వత్తే ఆయన వత్తు నైలే రాకుంటే ఏం లేదు ఇంటి ముంగట వెల్ వాటు ఉంటనే స్ గుడుము గడ్ వి
అంటే ఇల్లు గిల్లు అయినాకంటే ఇప్పుడు ఇల్లు లేదా వాళ్ళలకు
ఇల్లు ఉన్నది గానీ మొత్తం లూప్ త స్టాపు మొత్తం అదంతా బెచ్చల్ బెచ్చలి ఎత్త ఎంతకైను ఆంధ్రలో పోసిందమ్ టా అదంతా బెచ్చేలు బెచ్చేలు ఊరుతాంది ఇల్లు కట్టాలి అనుకుంటే ఆమె చిన్న పొట్టతోటి ఉన్నది ఆమె ఇప్పుడు అప్పుడు అంట అట్టున్నది ఆ డెలివరీ అయితే పంచుకొని జాగా పంచుకొని మళ్ళా రేపులు వేసుకుంట్రా స మీ లెక్క
కట్టుకుంటారట్నా
ఆ ఎవర్ ఇళ్ళో ఆల్లే కట్టుకుంటారట చే నిగ
హ్మ్ వాళ్ళకు అత్త మామ ఇద్దరు ఉన్నారా మరి
ఇద్దరున్నారు వాళ్ళకి వేరే రేగులు చెడ్డున్నది వాళ్ళకు వేరే వేరే షెడ్ ఉన్నది మీ ఇల్లంత ఉన్నది ఆ ఇగ ఇ